పు నుంచునం మేడం
చెప్పండి మేడం
మీ సమయం కేటాయించండి మేడం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్
ఓకే మేడం చెప్పండి మీకు ఏవిధంగా సహయపడగలను
ఏ విధంగాంటే ఇప్పుడు ఆటలు మేడం అసలు ఆటల గురించి చిన్నలు కాని పిల్లలు కాని ఆటలు ఆడుకోవడం అనేది తగ్గిపోయింది కదా మేడం అది సిటీలుగా సిటీ అనే ప్లేస్ కావచ్చు విలేజ్ కావచ్చు
అవును మేడం చాలా తగ్గిపోయింది ఇప్పుడైతే ఫోన్ లోనే లోకమే అవును
ఆ ఫోన్లు టీవీలు పిల్లలకనే కాదు మేడం పెద్దవాళ్ళు కూడా ఆట్లానే మారిపోయారు నలుగురి తోటి మంచి చెడలు ప పాలు పంచుకోవడము అట్లాంటి మ్ ఆ ఆ అది ఆటలు ఆడటం వల్ల ఇలా అదేది ఎనర్జీ అనేది వస్తు కదా మేడం శక్తి అనేది పిల్లలలకు అసలు ఈ ఈ రోజుల్లో ఆ స్కూల్కే టైంక అంకితం అయిపోతుారు మేడం ఫోర్ టు అప్పుడేమో ఊ గవర్మెంట్ స్కూల్ వెళ్ళే వాళ్ళు ఫోర్ టు అట్ల వచ్చే వాళ్ళ ఇంటి పనులు ఏమో చేసి పక్కింటి వాళ్ళు పిల్లలందరు కలిసి చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటే హాస్టల్లో ఉన్నారు ఉన్న పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ పొదున్నయి సెవెన్ కో ఎయిట్ కో వచ్చేసరికి ఫైవ్ అవుతుది మ్యాడంమ్ళ్ళ మర్చిపోవడంతోంటే ఆ స్నాక్స్ ఏమి తీసుకోవడమో వాళ్ళ పనుల్లో వాళ్ళే ఉండిపోతరు. పెద్దలకైనా అప్పుడు ఎండుగాలం వచ్చిందంటే మా కూర్చుని ఉన్నప్పుడు అమ్మ వాళ్ళంతా అది ఏది మేడమ్ ఆ ఓమడిగుంతలు అట్టా చెమ్మలు పులికట్టు ఏవేవో ఆడుకుంటేవారు ఇప్పుడు అలాంటియి అసలు ఏ అదేంటి అని పిల్లలకు అస్సలు తెలవట్లేదు మేడం దీనిపైన మీరు ఏమంటారు మేడం
అది పిల్లలకి తెలుసు తెలిసేలా చేస్ చేసే బాధ్యత మనదే మేడం మనం చెయ్యాలి. తెలిసేలా చెయ్యాలి. అలాంటి ఆటలు ఆడడం వల్ల వాళ్ళకు శారీరకంగా మానసికంగా ఎలా ఎదగలుగుతారో ఆ ఆట ఆడడం వల్ల ఇప్పుడు ఒక ఆట ఆడితే దానివల్ల మనకి ప్రయోజనాలు ఏంటి అనేది మనం చెప్పగలగాలి మేడం పిల్లలు మొత్తం అయితే దాన్ని ఏమ వేరే లోకం లే టుగా తయారైపోరుతుది దాన్ని మనమే వాళ్ళని డైవర్ట్ చేసి ఈ ఆటకి ఇలాంటి ప్రాముఖ్యత ఉంది ఈ ఆటకి ఈ ఆట ఆడటం వల్ల శారీరకంగా ఈ ఆట ఆడటం వల్ల మానసిక పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది. దీని వల్ల తెలివితేటలు కూడా పెరుగుతాయిన్నది ఒకటి మనమే చెప్పగలగాలి మేడం చెప్పినప్పుడు పిల్లల్లో ఎంతో కొంత మార్పు వస్తుందని నేను
ఆహ నా ఉద్దేశం ఏంటంటే మేడం పిల్లలకి గాదు మేడం ఫస్ట్ మనలో మార్పు రావాలను కుంటున్నా మేడం నేను అందులో మన పర్స మనది కూడా మనం కూడా ఏదన్నా అట్లా ఆ మనం చూసి పిల్లలు తొందరగా నేర్చ కుంటారేమని అనుకుంటాను మేడం ఆ మనం కూడా చాలా పిల్లల్ని ఒక మటున్న అంటే మనం కూడా పిల్లల్ని చెడు వ్యసనాలకు అది అన్ని కి అలవాటు చేస్తున్నాం అనుకుంటున్నా మేడం ఫోను ఇట్లా ఫోను చైతుంటే ఇట్లా దొబ్బుతారు కదా మేడం మాస్ స్క్రీన్ పైన దాని వల్ల పిల్లల ఇమ్యూనిటీ పవర్ పోతుందంటా మేడ మన ఆ చూపుడు ఇప్పుడు వల్ల ఇమ్యూనిటీ పవర్ అదేది అయస్కాంతం విద్యుత్ ఆకర్షణ శక్తి ఉంటుందంట మేడం అలాంటి అన్ని కోల్పో పోతున్నాయని నేను ఒక దగ్గర ఎక్కడనో విన్నాను మేడం నా నాకంతా పెద్ద అది లేదు
ఫోన్ మాట్లాడటడం వల్ల కూడా ఎక్కువ ఇయ ఇయర్ ఫోన్స్ అవి అలా వాడటడం వల్ల చెవులకి ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఫోన్ ఎక్కువ వాడడం వల్ల మతి నడుపు కూడా వెేగుతుంది మేడం ఏకాగ్రత కూడా తగ్గి తగ్గిపోతుంది ఏద తతే తగ్గిపోతుంది మతిమారు పని వచ్చేస్తుంది ఒక రకమైన సైకోయిజం ఉంటుంది అన్నమాటండి
ఆ ఆహా అంతే తీసుకు అదే ఫోన్ మనం కూడా కొంచెం ఫోన్
ఆ దూరం ఉండాలి మనం మనం ఉండి పిల్లలకి చెప్తే ఓకే మేడం అది కొంత కొంత అంటే అ
ఆ ఏది లేదు మేడమ్ సిక్స్ మంత్ బేబీ సిక్స్ మంత్ మంత్ బేబీలో పుట్టిన ఉంటా మేడం ఫోన్ చూస్తే పోన్ ఫోన్ ఇస్తే ఫోన్ ఇస్తేఆడుకోవడం ఫోన్ ఇస్తే తినడము ఇట్లా తయారు తయారు చేస్తున్నాం మేడం వాళ్ళ
అవునా అవును
అదే అనుకుంటున్నాం మేడం మనమే రెడీగా చేస్తున్నాం ఏమో పిల్లల్ని అని
అవును మనమే చేసికు మనమే కొంచెం అన్ని అలవాట్లు తగ్గి
దానికి కొంచెం దూరంగా ఉంచాలని నా ఉద్దేశం మేడం వాట్ పిల్ల పిల్లల ఏం అంటున్న లేనప్ పెద్దలైనా కొంచెం ఆటల వైపు వినిపిస్తే వాళ్ళకు ఆరోగ్యానికి ప్లస్ మనసుకు అన్ని రిలీఫ్ ఉంట ఉంటది నవ్వడం వల్ల కూడా మంచి చెడ్లోఅంటారు కద మేడం నవ్వ నవ్వడం. వల్ల కూడా కొంచెం నలుగురుతోటి మాట్లాడడం వల్ల ఆ మనుషుల సంబంధాలు మానవ విలువలు, సంబంధాలు అవిలాంటి అన్ని ఏది మంచి చెడు, పిల్లలు అసలు ఏదన్నా మాటలా, ఎంత తొందరగాఎ ఒక మాట అంటే పాడడం. ఓపికలు అసలు లేకుండా తిన్నాయి మేడం ఆ ఆటలే వాడడం వల్ల ఓడట వల్ల ఈ ఆట ఎట్లాడితే గెలవడం అని తెలుస్తుంది మేడం మళ్ళా ఓటమే గెలుపులు వాళ్ళు ఫ్యూచర్ తట్టుకునే కెపాసిటీ
కెపాసిటీ కూడా ఉంటది కద అవునండి అ ఓకే మేడం